ఆ
నమస్కారం బ్ర
కరం
బ క్లారిటీ కొంద
యిస్ క్యారె కొని
ఓకే బ్రో మ ఊర్లో అంటే మీరు ఫెస్టివల్స్ బాగా జరుపుకుంటారా బ్ర
సబరు బాగానే
ఆ ఏ ఫెస్టివల్స్ బాగా జరుగుతాయి మీ ఊర్లో
ప్పు మెయిన్ దసరా బ
ఆ చాలా గ్రాండ్ గా జరుగుతుందా హ
మా ఇంటి దగ్గర మా గుడు ఒక్కడ గుడి ఉంది బ్ర సుబ్రహ్మణ్య స్వరమి అని
ఆ
ఇ పర్సు జరుగుతుంద వన్ వీక్
ఓకే ఓకే బప్పు అంటే ఆ దసరా వీక్ మొత్తం
ఆ కాదు గు
ఆ
దసరా కజవాల్ జరుగుతుంది
ఆ దసరా కాకుండా ఇది వేరే ఫెస్టివల్ ఓకే ఓకే బ్రో
ఇది ఫిబ్రవరిలో అజే
ఓకే బ్రో
అరి క్యాజువల్ జరుగుతుంది ఒకటి మామూలుగా పోటీలు పెడతారు
ఆ ఏం పోటిల్ జరతి బ్రో
ఎద్దుల పోటీలు
త్ ఎత్తుల పోటీలు జరుగుతుంటాయా ఆ అంటే మీకు ఏమన్నా ఎద్దలు అలా ఉన్నాయా బ్రో
ప్పుడు మాన దగ్గర ఒకప్పుడు ఉండేటివి
ఆ
ఇప్పుడు లేవు
మీరు పాల్గొనే వాళ్ళ ఎద్దరు పోటీలో
ఆప్పుడు పాల్గొంటడు నేనుతేయలేదు ఎప్పుడు
హ మీ నాన్నగారు వాళ్ళు పోటీ చేసేవారా
ఫుల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు
అంటే ఎప్పుడైనా ఎట్లా కప్పుగేలవడం అలా జరిగిందా
ఆ అయింది బ్రో ఒకసారి
ఆ మొదటి బహుమతి ఆ
ఊర్లోనే ఏదో పదం పెట్టింటే
ఆ
సంథింగ్ ఫిఫ్టీ సెవర్ అండి సంథింగ్ వచ్చింది
మటి బహుమతి వై వేళ
అవును
హ ఇప్పు లేవా ప్రస్తుతం ఎద్దులు
లేవు బ్రూ ఇప్పుడు అంతా మొత్తం జన్నేసి మారింది క బ్ర
ఆ
తస్ట్ మరి బ మన మరాల
ఆ అవును అందు అంటే మీరు అప్పుడు మీకు ఎద్దులున్నప్పుడు మీరు వాటినికి మేత పెట్టడం స్నానం చేయించడం అలాంటివి చేస్తుండేవారా
ఆ చేసేవాళ్ళు మా నాన్న మనకంత ఇంటెస్ట్
అంటే మీరు అంతలో చేయడం లేదన్నమాట
లేదు
ఓకే ఓకే బ్రో ఇంకా కాది అంటే ద దగ్గరలో ఉగాది వస్తుంది ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా ప్లానింగ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా
ఎ తెలి విలేజ్ వెళ్ విలేజ్ వెళ్ళాలి
ఆ
లేదు వెళ్ళి కొద్దిగా ఫ్రెండ్స్ త అలా ఎంజాయ్ చేసి
ఓకే ఓకే బ్రో.
ఈవ్ ఈ సైడ్ ఎపుడ్ తిస్కోలె.
ఉమ్ బొనాచ్ తైడూ ఫెస్టివల్ అంటే వినాయక చవితి బాగా జరుగుతది బ్రో.
ఉ
ఇంకా వినాయక చవితికి ఇంకా మాములుగా విగ్రహాలు తెస్తారు గదా.
ఉ
ఒక ఒక వన్ వీక్ టూ వీక్స్ ముందే ఫెస్టివల్ స్టార్ట్ అయిపో తది బ్రో ఇంకా అందరు కలిసి ఒక కమిటీ లాగా ఏర్పడి
అ
ఇన్ చందా మొత్తం కలెక్ట్ చేసీ ఇట్లా ఇంత అయిన తర్వాతా ఇంకా విగ్రహాన్ని కొనుకొస్తారు బ్రో. విగ్రహాన్ని కొనుకొచ్చి ఇంక దాన్ని ఇంకంతే ఆ రోజు నుంచి పండుగ రోజు నుంచి దానికి పూజలు చేసి ఒక ఫైవ్ డేస్ అలా కూర్చో బెడతారు బ్రో డైలీ ఏదో ఒక ప్రసాదం చేసి అందరికి పంచి పెడుతుంటాం.
డిజే వాడుతాం
ఉ అంతే బ్రో ఇంకా మొత్తం దానికి నిమర్జనం రోజు చివరి రోజు చాలా గొప్పగా జరుగుతాది బ్రో మొత్తం అంతా తప్పెట్లు పెట్టి అంతా డాన్స్ చేసుకుంటూ అలా యెళ్లి గణపతునికి రా బ్రో వినాయక చవితి గొప్పగా
తక్కువ పెరుగు
కొంచెం వాయిస్ సరిగ్గా రావడం లేదు
పెడ్డి వాళ్ళు ఎక్కువ బెట్టారు వీళ్లే వీళ్ళు ఎక్కువ పెట్టారు అనేదాంట్లోనే
హా
ఇప్పుడు మీ వీధిలో ఎక్కువ బెట్టరు మా వీధిలో తక్కువ బెట్టారు అలా అలా చిన్న చిన్న ఇస్ సులు వస్తాయ్ బ్రో
అదే లే బ్రో విగ్రహాలు ఎత్తు ఎవరు ఎత్తుంటే వాళ్ళు గొప్ప అన్నట్టు ట్టు చూస్కుంటారు ఉన్లే బ్రో ఇంతే బ్రో ఎక్కడైనా ఉంటది సమస్యలు ఇంకంతే మనమే ఎక సర్దుకొని దేవుని దగ్గర పండుగ జేసుకుంటూ ఎళ్ళిపోత్ తో ఉండాలా
మాది యూత్ ఎక్కువ బ్రో అందుకు అట్ల
ఆ అవునులే కాబడుం అంటే ఇంకా ఫెస్టివల్స్ అప్పుడూ మీ ఇంట్లో ఏమేమి ఫుడ్ చేస్తారు అంటే స్వీటుల
ఓలిగా మీ స్వీట్ అయితే హోలిగా అప్ అహు ఈ సంక్రాంతికైతే బ్రో
ఆ
పొంగల్ టైప్ వస్తుంది బ్రో
ఓకే బ్రో స్వీట్ పొంగల్ లాగా
ఆ
ఉ ఓ ఉంగ ప్రతి పండగ్కి ఓలీగా కంపల్సరీ చేస్తుంటా ఆ హోకే ఓకే బ్రో చాలా బిజి జేస్తుంటా
ఆ
ఉ
భోగి పండనాడు భోగి మంట వేస్తాం మనము
ఆ అవునులే బ్రో అంటే ఇప్పుడు ఆ జరుగుతదా బ్రో మీ ఊర్లో బాగా
ఆ జరుగుతాది జరుగుతది బ్రో
ఇప్పుడు మీరేమన్నా చూసి ఏది బాగుందని చెప్పడానికి అలా వెళ్తుంటారా
అలా ఏంలేదు బ్రో ఒక ఆయన ఉంటాడు ఆయన డిసైన్ చేస్తాడు ఎది బాగుందని
ఓకే ఓకే బ్రో ఇంకా ఫెస్టివల్ తర్వాత ఇంకా పాఠ్యానికి మీరు ఏమి చేస్తుంటారు బ్రో ఆట్
హలో
అంటే ఫెస్టివల్ రోజు స్వీట్ జరుగుతది స్వీట్ తింటారు కదా
హా బ్రో
ఇప్పుడు ఇన్ని స్వీట్లు చేస్తా అన్నారు కదా మీకు ఏది ఇష్టం అందులో మంచిగా స్వీట్
రీట్ అంత ఇష్టం తక్కువ బ్రో మనకు
పాదమి రోజా మీరు ఇంకా నాన్ వెజ్ బాగా తింటారా
ఆ నాన్ వెజ్ బానే తింటాం బ్రో
అన్ని తింటారుా బ్రో మీరు చేపలు
లేదు బ్రో చికెన్ ఆ మటన్ ఆల్మోస్ట్
హ
తక్కువ చేపల తినేది
ఆ అలవాటు అయితే ఉంది కాకపోతే తక్కువ తింటారన్నమాట
ఆ తక్కువ తింటాం
అ ఇలా వంటలు మీకు ఏమన్నా చేయడం వచ్చా బ్రో
రావు బ్రో
మీ ఆ మీ ఇంట్లో ఎప్పుడున్నామ మీ మదర్ కి అలా హెల్ప్ చేయడం అలా చేస్తుంటారా
వండ వంటలే రావ బ్రో ఇంకెప్పుడు ఎం ప్రయ చేసేది
ఆ అంటే వట్లాలు చేయకపోయినా ఇట్లా కూరగాయలు కట్ చేయడం వల్ల ఏమన్నా
అలా ఏం రావు బ్రో మనకి
ఉమ్ ఒకే ఒకే బ్రో ఇంకా మీరు దీపాళి జరుపుకుంటారా బ్రో మంచిగానే
ఆ జరుపుతారు బ్రో బాగానే
హ
నే మనకు ఇంట్రెస్ట్ లేదు బ్రో సర్టిన్ ఏజ్ ఎప్పుడూ వరకు చేసామనిరు తర్వాత ఇంట్రెస్ట్ లేదు
ఆ చిన్నప్పుడు కాలుస్తుండే వార క్రేకెర్స్ అన్ని
ఆ
కా
మీ సైడ్ బ్రో
మా సైడు అంతే బ్రో మా సైడు కూడా సంక్రాంతి అప్పుడు బాగా జరుపుకుంటారు అదే భోగి రోజు భోగి మంటలు వేసి ఇంకా
అ
సంక్రాంతి రోజు ఇంకా మా ఊరు సైడ్ కూడా ముగ్గుల పోటీలు బాగానే జరుగుంది ంటాయి బ్రో
ఆహా
ఇంకా అంతే ఇంకా మళ్ళీ తర్వాత ఏ పండగ శివరాత్రకి అప్పుర శివరాత్రి ఒకప్పుడు బాగా జరిగేది బ్రో అంటే ఊళ్లోో పెద్ద శివాలయం ఉంది ఇప్పుో మంచిగా అక్కడ నాటకాలు అన్నిీ వేసి బాగా చేస్తుండేవారు లాస్ట్ ఇయర్ కూడా బానే జరిగింది బ్రో మొత్తం అంటే ఒక సెట్ లాగా తయారు చేసి మా ఊర్లో అవి అష్టాదశ లింగాలు ఏదో అంటారు పోో ఎనిమిది లింగాలు అనుకుంటా
ఆ
మల అవన్నీ అరేంజ చేసి ప్రతి ఒక్కరికి దర్శనం అయ్యేలాగా చేశారు లాస్ట్ ఈయారు అయితే అే ఏం లేదు బ్రోహయారు నార్మల్ గానే జరిగిపోయింది
హ
మీరు జరుపుకుంటార అప్పుడు అంటే జాగారం ఉండడం ఉపవాసం ఉండ అలా చేస్తారా శివరాత్రి అప్పుడు
ఆ బ్రో మా సైడ్ ఎలా ఉంటేప్పుడు మొత్తం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ జాగ ఉంటారు కదా
ఆ ఓకే బ
ఉండరు క్కకోవచ్చు
హ
ఆల్మోస్ట్ ఎలా చేస్తారంటే ఆ బాయ్స్ అయితే మొత్తం బజ్జీలు చేసుకొని బొరుగులు తీసుకొని మొత్తం అన్ని సిట్టింగ్ ఆలాలయంలో మాౌలుగా ఇ ఏడ్
ఆ అదలదు నిద్ర రాకుండా అలా
వాళ్ళు పెట్టుకుంటా ఉంటారుప్పు
హ
మా ట్వంటీ కిలోమీటర్స్ మా దగ్గర ట్వంటీ కిలోమీటర్ ఒకడుంద ఇప్పుడు దేవాలయం అది అక్కడ బాగుంట బాగా జరుగుతుడు
ఆ మత్తం చాలకు
ఆ ఫస్ట్ ఆ ఫ గ్రండ్
హ సరే అబ్ర ఇకా ఓకే బ్రో థ్యాంక్ యూ మీ టైం ఇచ్చినందుకు
థ్యాంక్యూ
ఓకే అ